బాగున్నారా సిస్టర్?
ఆ బాగున్నా సిస్టర్. మీరు బాగున్నారా?
ఆ తిన్నామండి. మీరు తిన్నారా?
ఆ సిస్టర్ ఏం తిన్నారు?
ఇది ఏం చేలిపిస్ ఉరికే అట్లా బయట కూర్చోన్నాను తెరస్ పైన కూర్చోని మాట్లాడ
అంతేనా సిస్టర్ సో
ఆ
ఏం తిన్నావు సిస్టర్
ఏం తిన్నాను ఏదో కొడుగుడ్డు
కొడిగుడ్డు ఫ్రై ఎలా చేస్తారు సిస్టర్ కొంచెం ప్రాసెస్ మాకు చెప్తారా గుడ్డు ప్రాసెస్ ఎలా చేస్తా చెప్తారా
ఏమో ఆ గుడ్డు ఏంది ఫస్ట్ ఉడకపెట్టాలి గుడ్డుని తీసుకొని ఉడకపెట్టాలి బాగా అది ఉడికిన తర్వాత బాగా పక్కన పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత దాంట్లోకి కొంచము రబ్బా నూనె కరివేపాకు టమోట పండ్లు పచ్చిమిరపకాయలు
మ్మ్
కొంత కొత్తిమీర ధనియాల పొడి అవన్నీ తీసుకోవాలి పసుపు ఉప్పు కారం అంతా తీసుకోవాలి అన్నమాట కుదిరితే పక్కన పడె పక్కన పడేసేయాలి పక్కన పెట్టుకో పడేసాలంటే పక్కన పడేసేద్దండి పక్కన పెట్టుకోండి ఒక గ్యాస్ వెలిగించా పొయ్యి వెలిగించి ఒక అండా ఉంటుంది చూడు
మ్మ్
అది అందు పొయ్యి పైన పెట్టి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఉప్పు కారం పోయి ఎయాలా
కొంచెం అది వేడెక్కిన వేడెక్కినాంకా కాల్తుంది కదా అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా ఉల్లిగడ్డలు అవన్నీ మ్మ్ ఎగ్ యేసేయాలి దాంట్లోకి ఎగ్ ఏసినాకా టమోటాలు అవన్ని యేసి కలపాలి
ఓకే నెక్స్ట్
ధనియాల పొడి కారం పొడి పసుపు అన్ లాస్ట్ లో కోత్తిమీర యాడ్ చేయాలి అంతే సిస్టర్ అదేం పెద్ద కష్టం కాదు
రేపటి ఇది నేను ట్రై చేసాను సిస్టర్ బిర్యానీ వచ్చా
ఆ వస్తుంది మీరు ట్రై చేయండి ఓసారి నాకు డోస్ ఉంటే కాల్ చేయండి నేను చెప్పగలను మీకి
ఓకే ఇంకేంటి ఏదన్నా విశేషాలు చెప్పండి సిస్టర్
చెప్పాలి ఏం చేస్తారు ఈ రోజు ఫుడ్డు అన్నం ఏం తిన్నారు
అన్నమా సిస్టర్ రైస్ కర్డ్ తిన్నాము సిస్టర్
ఏమి పప్పు అంటే కూరలు ఏమి చేయలేదా
చేశారు కానీ నాట్ ఇంట్రెస్టెడ్ సిస్టర్ అసలు తినాలని అని కూడలేదు అండి అంటే నేను పిజీలో ఉన్నా అన్నమాట పిజీలో ఫుడ్డే అసలు బాలే సిస్టర్ ఏమంటే ఏమంటే కొంచెం తింటున్నా అంతే
ఏం బాగా తినాలి అండి కొంచెం బాగా మోబ్బులు వస్తాయి లేదంటే
ఎట్లాగో తినాలి ఇంగా ఏం చేస్తావు
అంతే లేండి బాగుంటదా మీ హాస్టల్ల్లో ఫుడ్
కుక్కలు కుక్కలు తినయ్ సిస్టర్ ఏమంటే మనిషిగా తింటున్నారు
అయ్యయ్యో ఏంది అట్లా అంటున్నారు మీరు అంత మాట ఒకేసారే
ఇదస్త ఏం బాగుండదు ఏమ అంటే డబ్బులు కట్టిన ము ఏదో ఒకటి కడుపుకు వేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తింటున్నామ్ అంతే
ఓకే ఓకే ఎక్కడికి వెళ్తున్నారు మరి బయటకి ఏమన్నా రేపు ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా
ఎక్కడికంటే చార్మినార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తామన్నారు వస్తే వెళ్దామని అనుకుంటున్నాము వస్తే బాగుండాలి సండే వస్తామన్నారు నెక్స్ట్ ఇప్పుడొచ్చే సండే
ఓకే ఓకే ఎంజాయ్ సిస్టర్ బాగా
మీరు కూడా రావాలి సిస్టర్ మిమ్మల్ని కూడా పిలుస్తాను
సరే చూద్దాం
మ్
ఇంకేమ్ ఇంకేమన్నా బాగా వంటలు వచ్చు అటైతే ఓకే ఓకే ఓకే ఓకే బాగా తినండి
మ్ చిన్న సిస్ చితంజస్త తారు దనమ్మా ఏం బాగుండదు
ఆ
ఇక్కడ హాస్టల్లో చికెన్ జేస్తారు ఏం బాగుండదు సిస్టర్
మ్ మాహాస్టల్లో తెలుసా ఉల్లిగడ్డ లు పెట్టేస్తారు ఎక్కువ కోడిగుడ్లో కైతే
మ్ చికెన్ చికెన్ చేసినా కూడా అలాగే పెట్టేస్తారులేండి
మరెళ్ళట్లు పెడుతారు మాకైతే మ్ నీకన్నా బాగుంటుంది గదా చాలేండి
ఏం బాగుంటాయి ఏం బాగుంటయి మీరు ఎక్కడ పోతున్నారు
మాకెక్కడ లేదు సిస్టర్ మేము ఎప్పుడు హాస్టల్ తిని పనుకోవడమే అట్ల కాసేపు చదువుకుంటాం తిని పడుకుంటాం ఏం లేదు అట్లా చదువుకునే మంచి జాబ్ తెచ్చుకుందామని అంతే
ఉందేమో కదా జాబు
ఆ
జాబ్ ఉందేమొ కద
ఏం జాబు లేదు ఏందిరేము ఎ మామూలు టైం పాస్ చదువుకుంటున్నాం ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా తెచ్చుకుందామనేసి మంచి పొజిన్లో ఉందమనేసి చదువు
అవున్ సిస్టర్ మీకు ఇక్కడ ఫైనాన్స్ గానీ మార్కెటింగ్ గాని ఏదన్నా కోచింగ్ సెంటర్ ఏమన్నా తెలుసా తెలిసిన వాళ్ళు ఉన్నారా
ఏమో తెలీదు సిస్టర్ నాకైతే ఎవరు ఐడియలేరు ఇక్కడ తెలిదు తెలియదు నాకు ఐడియా లేదండి
మొన్న అన్న వచ్చాడు కదా గోపిన ఎవరన్నా
నాకు తెలిదండి ఎవరో
మొన్న బయటకి వెళ్ళాంగా సిస్టర్
ఓహో అన్ననా కనుకుందంలే కనుకుంద లేండి అవును మీకు ఇంకా ఏమైన్నా వంటలు వచ్చ వసేకి బాగా చేస్తారా
నేను చికెన్ అహ లేదు లేదు చికెన్ ఓటి చేస్తాను పప్పు చేస్తాను
చికెన్ ఎట్ల జేస్తారు కొంచెం జెప్తరా
చికెనా ఆ ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలి కొంచెం లా వు పీసెస్ అంటే కట్ సన్నగా స్మాల్ పీసెస్ కట్ జేసుకోవాలి
హ్మ్
అది వాష్ చేసి కొంచెం పక్కన పెట్టాలడి వాటర్ అంతా బయటికి వెళ్ళేంత వరకు ఒక గ్యాస్ గాని పొయ్య గాని అంటచ్చి వాటిలో ఒక ప్యాన్ పెట్టి గ్యాస్ పైన దాంట్లో మీ చికెన్ వేయాలి చె చికెన్ వేసిన తర్వాత దాలో కొంచెం సాల్ట్ అండ్ టర్మరీ పౌడర్ ఉంట పసుపు పౌడర్ ఉంటది గా అవి రెండు కొంచెం యాడ్ చేయాలి దాంట్లో ఏదైనా వాయలు ఉంటే బయలు అయిపోతాయి
ఆహా
అవిరయిపోయిన తర్వాత అ మనము దాని కోసము ఇంగ్రీడియన్స్ ధనియాలు కొబ్బర వట్టిమిరపకాయ్ అల్లము కొత్తిమీర ఇవన్నీ మిక్సి పట్టుకొని పెట్టుకుంటాము దానిలో కలపాలి చికెన్ లో మిక్సీ బట్టి దానిలో వేయలీ
అంటే మీకు బాగా వచ్చు అన్నమాట వంటలు చేయడానికి
ఆ చికెన్ ఒకటి వచ్చు ఎందుకంటే నా ఫేవరెట్ ఫుడ్ కాబట్టి చికెన్ చేస్తాను తింటాను బాగా
అంటే ఆ ఇంకా వేరే కర్రీలు ఏం రావా
వేరే కరెంటే మాములుగా వంకాయి పొటాటో ఇ మా నార్మల్ చిత్రన్నం అంటే అంతగా అంత రెడి లేదు సిస్టర్
అంటే కొంచెం వచ్చు అంటే ఎలా చేస్తే అది కరెక్ట్ కాదు చెప్పండి మీకు తెలిస్తే
ఏం చేస్తాం ఫస్ట్ రైస్ ఉడికి పెట్టుకోవాలి ఫస్ట్ రైస్ చేసుకున్న తర్వాత అందులో కొంచం ఆయిలు ధనియాలు అవేం అబ్బా ఆయిలు అవి ఏంటారు జిలకర్ర ఆవాలు కరివె పాకు
అండ్ శనగ పప్పులు
ఆ చెనిగిత్నాలు ఆ మర్చిపోయిన సారీ అవేసి ఉడుక పెట్టుకోవాలి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత
హ
రైస్ కలిపేసుకోవాలి
అంటే దా అంటే దానిలోవి మనం కొన్ని మిక్సీ పట్టి వేస్తాం కదా అల్లము పచ్చి
ఆ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి
ఆ అది వేస్తాం అది వేసే తెలుసుదా అది వేయకుండా చేయడం అనేది తెలియదు
అ మన ఇష్టం అది వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదండి
బిర్యానీ వచ్చా మీకు
రాదండి మీరు చెప్తే నేర్చుకుంటా
బిర్యానీ నకూడా రాదు
ఈ ఏం లేదు అది ఏం రైస్ అబ్బా అది బాస్మతి రైస్ ఉడిక పెట్టుకొని అందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి
హ
అది మామూలు చికెన్ కర్రీ చేస్తాం కదా అలానే అంటా అండి నాకు కూడా తెలీదు మాకు మా స్నేహితురాలు చెప్పింది నాకు కూడా
మ్
మ్ మీకేమన్నా వస్తే చెప్పండి నేను వింటాను. నాకైతే రాదండి.
నాకి ఒకటి చికెన్ వచ్చు. కలర్ రైస్ ఒక్కటి వచ్చు అది బిర్యానీలాగ ఉండదు. ఓన్లీ కలర్ రైస్ జస్ట్ కలర్ రైస్ ఒకటే అండ్ ఆలు ఫ్రై ఆ అది ఉల్లగడ్డ ఫ్రై అయివచ్చు కొంచెము పులుసు కూడా వచ్చు పులుసు చేయడం కూడా
అబ్బా మీరు మంచి వంటలు చేస్తారు మళ్ళ రావని చెప్తారు ఏంది సిస్టర్ నాతో మీరు?
అంటే చేస్తా టేస్టీగా ఉంటదో ఉండదో నాకైతే తెలియదు.
ఓకే ఓకే మంచిగా అయితే టాంటెడ్ పర్స తేనెం మీరు కూడా బా చేస్తారు అట్లయితే ఒసారి మాకు తీసుకోరండి సరేనా?
అ తెస్తా
కేక్ తీసేకి వస్తుందా కేకు, కేకు డబల్ కా మిటా, లడ్డు గులాబ్ జామ్
గులాబ్ జామ్ వచ్చు గులాబ్ జామ్ వచ్చు
మళ్ళ అదల చెప్పొచ్చు కదా నాకు రాదు నేర్చుకుంటా
ఏం లేదు సిస్టర్ అక్కడ గులాబ్ జాము పౌడర్ అమ్ముతారు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనం పాలు ఉంటాయి కదా మిల్క్ అవి దాంట్లో వేసి కలుపు కొని చిన్న చిన్న ఉంటల్లాగా చేసుకోవాలి వాటిని.
ఆ
ఉంటల్లాగా చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాన్ని ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాంట్లో వేసి అవి బాగా వేగిన తర్వాత లావయితాయి అవి తీసి పక్కన పెట్టాలి. దాని తగినంత షుగర్ ఏసుకోవాలి. షుగరు, వాటర్ మ్ అవి వాటిని మరిగించాలి మరి మరిగించి అది ఒక పాకు పొంగు వచ్చేంత వరకు కొంచము వేగించాలి దానిలో యాలకలు అవి యాడ్ చేస్తు
ఆ
అవి ఒక పాకం వచ్చిన తర్వాత ఇవి ఉంటాయి కదా గుండ్లు చేసుకొని పక్కన అవి తీసుకొని దాంలో పెట్టుకొని వన్ అవర్ తర్వాత చూస్తే అదేదో చిన్నటివి చేస్తే పెద్దగయితాయి అని గులాబ్ జామ్ అయితే యా
బా చానా మంచిగుంది ఇదేందో నేను ఇప్పుడు ట్రై చెయలేదు.
ఇప్పుడు ట్రై చేయండి సిస్ చే బాగుండాలి ఆ మ్ ఎప్పుడు వెళతారు ఇంటికి?
ఏమో చూడాలి సిస్టర్ ఇంకా ఇప్పుడేం లేదు పండక్కి ఏమన్నా ఎళ్తా.
ఏం పండగ ఉంది సిస్టర్
ఏమన్నా పండగ ఉంటే దానికి వెళ్తా లేదంట లేదు
అ
ఇంకేం సిస్టర్ చెప్పాలి ఏం సంగతులు అందరు బాన్నారా ఇంట్లో
అ
హలో హలో హలో సిస్టర్ వినపడిస్తుందా
పడద్